లో హా అ బావున్నామండి మీరు బావున్నారా
ఆ బావున్నామండి
అయిపోయిందా అండి సాయంత్రం ఏం లేదండి ఖాళీగానే ఉన్నాం
పని అది అయిందా అండి ఇంట్లో పనులు
ఆహ్ ఇంకేం స్టార్ట్ చేయలేదండి ఇంతకు ముందే టీ తాగినం ఇంగ స్టార్ట్ చేయాలి మీదయిందా అండి సాయంత్రం పని
హా అండి సాయంత్రం పని ఇప్పుడే మొదలు పెట్టానండి టీ అది తాగిండ్రా అండి
ఇంతకు ముందే టీ తగినం అండి
ఇంకేంటండి విషయాలు చెప్పండి కొత్త విషయాలు ఏమన్నా ఉంటే చెప్పండండి
ఆహ్ కొత్తవి అంటే మీరు పచ్చ అ పచ్చళ్ళ గురించి మాట్లాడదాం అనుకుంటున్నామండి
ఓకేనండి మీక్ ఏ ప్రచ్చడి అంటే ఇష్టమండి
నాకు మామిడికాయ పచ్చడ నెక్స్ట్ టమాటా పచ్చడ అంటే చాలా ఇష్టం ఇయి
మరి ఎట్లా అండి ఇంట్లో తయారు చేస్తారా అండి మీరే స్వయంగా
ఆహ్ మేమే చేసుకుంటాం అండి ఇంట్లోనే తయారు చేసుకుంటాం బయట కొన్నాయ్ అంతా టేస్ట్ అనిపయావండి చాలా ఇట్లా సాల్ట్ ఎక్కువ ఎస్తారు మళ్ళీ కల్తీ ఆయిల్ వాడతారు కదా ఆ కల్తీ ఆయిల్ వాడతారు కబ బట్టి మేము దాదాపుగా ఇంట్లోనే తయారు చేసుకుంటామండి సంవత్సరానికి సరిపడ
అవునా గ్రేటేనండి మీరు
ఆ థ్యాంక్యు అండి మీరు చేస్తరా అండి పచ్చళ్ళు
హ చేస్తదండి ఇప్పటి వరకు నేను ట్రై జేయలేదు అమ్మ వాళ్ళ ఇంటి నుండే తెచ్చుకుంటానండి పచ్చళ్ళు ఎప్పుడైనా
అవునా మేమైతే ఇంట్లోనే మామిడికాయ పచ్చడి కూడా నిల్వ పచ్చడి చేసుకుంటాం నార్మల్ గా కొంచెం ఇంకేంటంటే ఆ నెల మొత్తం తినేలాగా కొం చం నెక్లెట్ కూడ పెట్టుకుంటామండి ఆ నెక్స్ట్ టమాట పచ్చడ కూడా సేమ్ ఇట్ల నిల్వ పచ్చడ పెట్టు కుంటాం ఒక పదిహేను రోజులు తినేమందం ఇట్ల మామిడికాయ పచ్చడ అండి అయి తే ఫస్ట్ మాకే చెట్టు ఉందండి మామిడిగాయ చెట్టు ఉంది మా చెట్టుదే పెడతామండి మేము పచ్చడ
హ
ఆ ఫస్ట్ మా సార్ తెంపుతరు వాటిని తర్వాత ఒక టబ్ ఉంటది కదండి మనం బట్టలు పిండుతాం పెద్ద టబ్స్ ఉంటాయి కదా దాంట్లో వాటర్ పెట్టి ఉంచుతమండి తర్వాత అవి తెంపిన వెంటనే దాంట్లో వేసేస్తము అండి అవి ఎండిపోవద్దంట
లేట్ జెస్తరు మరి మీరు మామిడి కాయ పికిల్కి మరి
ఆ ఆ చెప్పండి
ఆయిలేదైనా నా
ఆ మేము ఇది పల్లిల్ పల్లీ ఆయిల్ పె వాడతమండి కంపల్సరీ
పల్లి వాడతారా అండి అదే చాలా మంది మ్యాంగోకు పల్లిదే వాడతాంటారయితే
లేదు మేం కూడా సేమ్ మీ ఇగ మా అత్తమ్మ వాళ్ళు అట్లనే వాడేవాళ్ళు పెద్ద వాళ్ళని చూసుకొని మేము కూడా అట్లా కంటిన్యూ అయిపోతున్నామండి
ఇంకా అండి చెప్పండి
ఇగ మామిడికాయలు అట్ల తెంపి తెంపిన తర్వాత ఆ రోజే చే అంటే ఇవి మామిడికాయ ముక్కలు కొడదాం అనుకుంటే ఆ రోజే వాటిని మేమేం చేసామంటే కాటన్ క్లాత్ ఉంటది కదండి దాంతోటి మంచిగ తుడిచి కోస్సేపు ఇట్లా గ ఫ్యాన్ గాలికి ఆ నిస్తామండి తర్వాతిన ముక్కలు కట్ చేసి ఆ చిన్న చిన్న ముక్కలు కట్ చేేసి దాంట్లో గింజలు కూడా తీస్తాం ఒక కాయై ఒక నాలుగై నాలుగు ముక్కలు కొడతామండి దాన్ని మళ్ళీ దాంట్లో గింజ ఉంటది కదా తీసేస్తాం అన్ని మంచిగా చేసి ఒక రెండు రోజులు మంచిగ ఫ్యా న్లో ఆర పెడతామండి
ఉ
తర్వాత మళ్ళీ ఎళ్ళిప్ ఆ రెండు రోజులలో ఎల్లి పాయలు అంటే వొలుస్తాం పొట్టు తీస్తమండి ఎల్లిపాయల పొట్టు తీసి మంచిగ దాన్ని ఆ వెల్లిపాయలు కొంచెం మంచి ఉన్నాయి తీసుకోవాలండి క్వాలిటీ బాగుండాలి అంటే కొంచెం కొన్ని అంటే క్వాలిటీ లెస్ ఉంటాయి కదండి అయితే కొంచెం మంచి క్వాలిటి ఉన్నయి తీసుకుంటము మళ్ళీ ఆవాలు జీల కర్ర మెంతులు వీటిని మంచిగ ఆ మిక్సీ పడతామండి ఇప్పుడు ఇగ దంచెంతా లేదు ఇప్పుడు మిక్సీగా మళ్ళీ ఆవల్ జీలకర్ర అవిఅన్నీ కొంచెం పెన మీద వేంపుతామండి ఇట్లఏంపి కొంచెం అవి చల్లగయిన తర్వాత మంచిగ మిక్సీ పడతామండి మిక్సీ పట్టిన్ తర్వాత ఇవి ఆవకాయ ముక్కలు ఉంటాయి కదండి అవి రెండు రోజులు ఎండిన తర్వాత దానినుంచి కొంచెం చిన్న పొట్టు వెళ్తదండి బయట
పొద్దున్నే ఎల్లిన్
ఆ పొట్టుని తీసేస్తాం అండి దాంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ ఉప్పు కారం ఏసి కలిపి ఉంచి కొంచెం ఏల్లిపాయలు కూడా పేస్ట్ ఏస్తామండి
అంత ఫ్రెష్ష్ ఇంట్లోనే రెడీ చేస్త
ఆ అన్ని ఫ్రెష్ గా చేసి పెడ్తామండి ఎందుకంటే సంవత్సరం నిల్వ ఉండాలి. కాబట్టి బయట నుంచి కొనుక్కోని వచ్చేటివంత బాగుండేయ్ కదండి. ఆందర్ తింటారండి ఎందుకంటే వర్షాకాలంలో అందరు పన్లకి ఎళ్తరు కదాండి
ఉమ్
అయితే ఇగ పచ్చడి చేస్తుంటే ఏంటంటే టైం కి కూర అందకపోయినా కొంచెం పచ్చడేసీ పంపిస్తే వాళ్ళ కూడా ఏదో ఒకటి సెట్ అయిపోతది అనేసి పచ్చళ్ళు కంపల్సరీ చేస్తమండి మా ఇంట్లో మళ్ళీ ఇవి అన్నీ పొడుగు రిస్క్ ఆ పచ్చళ్ళు చాలా బాగా చేస్ స్తాం అండి మా ఇంట్లో నేనే చేస్తనండి పచ్చెడ సంవత్సరానికి నిల్వ వుండే పచ్ చెడ మంచిగా చేస్తం అన్ని పొడులు కలిపి మళ్ళీ తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎలిపాయిలేస్ ఆ ఇవి అవ్ ఆవాల్ జీలకర్ర ఏస్తామండి కొంచెం ఆయిల్ వేడి తగ్గిన తర్వాత ఎల్లిపాయ వేస్తాం లేక్ అంటే ఫస్టే వేడిగున్నప్పుడు ఎల్లిపాయలు వేస్తే బ్లాక్ ఆ అంటే మొత్తం ఇట్ల బొగ్ గ్గు బొగ్గు బ్లాక్ అయిపోతాయి
అవునండి మరి టమాటా పచ్చడి చేస్తరా అండి మీరు?
ఆ చేస్తమండి. టమాటాది కూడ చేస్ స్తం నిల్వ పచ్చడి టమాటాలో రెండ్రాకాలు చేస్తాం నిల్వ పచ్చడి చేస్తాం మామూలుగ ఇ ఇట్లా ఒక పదిహేను నెల లోపు అయిపోయే విధంగా అట్ల కూడ తయార్చేస్తం ఇప్పుడూ ఇప్పుడు టమాటా పచ్ చ్చడి చేసుకుంటాం ఎందుకంటే నిల్వ ఉండేటి ఏంటంటే ఆరబెట్టి చేస్తమండి. ఇప్పుడు నార్మల్గా ఈ వారం రోజులు పదిహేను రోజులు తినాలంటే ఉడకబెట్టి చేస్తామండి.
ఉమ్
నా ఇది మొత్తం ఇక సంవత్సరం నిల్వ ఉండాలంటే మంచిగా ఉమ్ ఈ టమాటాల్ని కూడ కోసి ఆరబెట్టి తర్వాత పచ్చడి చేసుకుంటాం
మి పిల్లలంతా ఇష్టంగా తింటారా అండి మరి మామిడికాయ పచ్చడ టమాటా పచ్ చ్చడ ఇది
టమాటా పచ్చడైతే నేను ఇడ్లీ ఉమ్మ్ ఉక్మ అట్ల చేస్తా కదండి టిఫిన్లలక్ కూడా యూజ్ అయితడండి. చాలా బాగుంటది ఆది పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటది పిల్లలకి బాగా ఇష్టం అండి ఏ పప్పు అవి ఇవి చేసినప్ ప్పుడు టమా ఈ మామిడికాయ పచ్చడిని వేసుకొని తింటరు వేడి వేడి అన్నంలో ఆ అప్పుడే చేస్ న పచ్చడి చాలా టేస్ట్ ఉంటదండి కొంచం నెయ్యి ఏసుకొని అ పచ్చడి వేసుకొని ఇట్ల ముద్దలు కట్టుకొని తింటే సాలు ఆ లేదండి మేము పాలు తీసుకుంటం దాన్ని మీగడ తీసి ఉంచుతమండి ఓక్ ఒక ఆ పదిహేను ఇరవై రోజులు ఇట్ ఇట్ల మీగడ పైన మీగడ తీసి ఒక బాక్స్ లో స్టోరేజ్ జేసి ఫ్రిడ్జలో పెట్ పెట్టేస్తాము
మొత్తానికి మీరు హెల్దీగా ఫుడ్ వాడతరండి ఏది బైట్ టి నుంచి ఎక్కువ తీసుకోకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటరు అన్నట్ అన్ని గుడా
పిల్లల్ చిన్నగున్నరు కదా బయట ఫుడ్ కొంచ్
అవును బయట ఫుడ్ తోటి స్టమక్ పెయిన్లు కూడా అయితాయండి చెప్తేనేమో పిల్లల్ వినరు
స్టమక్ పెయిన్ వామ్టింగ్స్ మోషన్స్ ఇట్లా చాలా హెల్త్
ఆ మోషన్స్ మా పిల్లలు వినరండి బయట ఫుడ్ ఎక్కువ తీస్ కుంటరు ఇదే ఇగ మోషన్స్ వామ్టింగ్స్ ఇదే సరిపోతాదండి
ఇంకా ఏమేం ఆహా పిల్లలు ఇంకా ఏదైన స్నాక్స్ కావాలంటే నార్మల్గా నేను ఇట్లా కొంచెం కొంతమ్ స్పైసిగా
క పిల్లలకి వామితింగ్స్ స్టార్ట్ అయిపోతాయండి
అవునా అండి మేముయితే అంటే కొంచెం స్పైసీగ కావాలంటే ఆలు బజ్జి అవివి నేను అవి కూడా ఇంట్లోనే చేసిస్తానండి అవునా పెద్దవాళ్ళు అయిపోయిండేమో నండి పిల్లలు పెద్దగ ఉన్నారేమో అందుకే వింటలేరు ఇగ
కొంచెం గుడ వినరు మా పిల్లలు అయితే మొత్తం బయట ఫుడ్ ఏ కావాలంటరు ఇంకా హెల్త్ ఇష్యూస్ తొందరగా అస్తయండి
బయట ఫుడ్డు తోటి ఏంటంటే ఒక రోజు కాల్చిన అంటే ఒక రోజు ఆయిలో వంట్ చేస్తారు కదా అండి వంటలు నెక్స్ట్ డే కూడా నెక్స్ట్ డే లో కూడ అదే
హ్మ్ మసాలా ఫుడ్డు అది ఇది బయటిది ఎక్కువ తింటారు జంక్ ఫుడ్
ఆహా అవునా అది హెల్త్ కి అంతా మంచిది కాదు కదండి జంక్ ఫుడ్ వల్ల కంపల్సరీ అంటే ఏందండి మై ద పిండి అవి ఇవి అన్నీ కలిపి ఉంటాయి కదా ఆహా
తీసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ తొందరగా వస్
అవి అసలు హెల్త్ కి మంచిది కాదండి ఆయిల్స్ అన్ని ఏమేమో ఆయిల్స్ వాడత తరు కరెక్ట్ మంచి క్వాలిటీ ఆయిల్స్ వాడరు ఇంకా ఒక రోజు చేసిన వంట ఇంకో రోజు కూడా దాంట్లో నుంచేస్తారు వారం వారం ఉంచుతారు ఆయిల్ మొత్తం బ్లాక్ అయి ఉంటది కదా అండి
హ్మ్
అట్లాంటి వాటి తింటే వామితింగ్స్ కంపల్సరీ వామితింగ్స్ మోషన్స్ అయితయి చాల హిల్ హెల్త్ ఇష్యూస్ వోస్తాయ్ అండి
ఇంట్లోనే తయారు చేసుకుంటారంటే ఇగ మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అంతా
ఏంద టీ హ్మ్ త ఇంట్లోన్ చేసుకుంటమండి బయట నెయ్యి పూస పూస ఉంటందింటారు గానీ అంతేం సెల్ మెల్ రాదండి ఇంట్లో చేస్తుకున్న నెయ్యి ఆ డబ్బా దగ్గరికి వెళ్తే నా నెయ్యి స్మెల్ ను ఎంత మంచి వాసన వస్తుందండి ఇప్పుడు ఏదైనా పాయసం చేస్తే నేను నెయ్యి వాడతా చాలా దాంట్లో నెయ్యి వాడతానండి పిల్లలకి కొంచెం బు బోన్స్ గట్టిగా అయితాయి అనేసి నెయ్యి వ
చాలా మంచిదండి ఇంట్లో ప్రిపేర్ చేసుకునేవ్ పెడితే మన పిల్లలకి ఏవి కూడ రావు
మా సార్ కి కూడా నెయ్యి అంటే చాలా ఇష్ ష్టం అండి నెయ్యి అన్నం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇట్లా ముద్దలు కట్టుకొని తింటారండి పిల్లలు మా సార్ అందరూ
ఇంకండి
మ చెప్పాలండి పని అయిందా అండి ఇన్ సాయంత్రం పని పిల్లలు ట్యూషన్ కి ఎల్లారా అండి? ఇంకా చెప్పాలి స్కూల్ కెళ్ళి వచ్చిండ్రా పిల్లలు
ఊమ్
పనంతా కంప్లైట్ అయినట్టు ఉంది మీది.
అవునండి
ఆయిపోయింద పిల్లలు ట్యూషనకెల్లరా
హ్మ్
హ్మ్ సరే అండి మరి మాట్లాడినందుకు ధన్యవాద్
సరేనండి ఇంతసేపు మా తో మాట్లాడినందుకు మీకు చాలా ధన్యవాదాలండి.
థ్యాంక్ యూ అండి.
ఓకేనండి